హలో ఏం చేస్తున్నావ్ రా బుజ్జి
ఏ
ఇ ఉత్తగనే కూర్చున్న నువ్వేం చేస్తున్నావ్ మరి
ఇగో ఆడుకుంటున్నాం ఉత్తిగానే
నువ్వు మీ తమ్ మీ నువ్వు మీ తమ్ముడు ఆడుతున్నట్టుంది కదా మంచిగా ఆటలు
ఆ
మ్మ్ ఏ ఎం కూర మ్ ఎం కూర తినవ ఆ బిరక్ బిరక్ ఏ ఏ ఇయ్యాల స్పెషల్ ఏం లేదా మరి బిరకయ తింటలు చికెన్ మటన్ చేసుకొని తినాలి కానీ
నిన్ననే తెచ్చినం కదా కోడి కూర
ఆ అర్ధంగాట్లే
నీన్ననే కోడి కూర తెచ్చుకున్నాం కదా
నీన్ననే తెచుకున్నారా నిన్ననేేనా ఏ దావాత్ చే తెచ్చుసుకున్నారటగా నిన్న మీ తమ్ముడు చెప్తాడు
ఆ కుండకోడి చేసము కుండకోడి
నిన్ ఎవరెవరు ఎంతమంది
నాలుగురంజీష్ను
నాలుగుడి చేచ్చిలా
ఆ ఏదో మావోడు
నాకెవరో చెప్తా అంటే విన్న మనోడు చూస్తాడు ఇలా దావత్ చేసుకున్నారట అంశ వీళ్ళు
ఆ
ఏ కాదు మరి మీ ఇంటి ముందు చెట్టు కొట్టే చాల మరి
ఏ కొట్టేల ఈ కొద్దిగా సెలుగుదామాని
ఆ ఏమ చెట్టు ఉండ ఆ చెట్టు చిన్న చెట్టు ఆ చింతకాయలు బాగా కతనాయ మరి
అత్తానే రోజు ఊరు నాలుగు డబ్బాలు వెళ్తానే
డబ్బాలు లేతనే అంతా అలా లేకపోతే అట్నే ప అమ్ముడినా ఎంత ఎ ఎం ఎత్తక నా అమ్ముతారు కిలా కిలా ఎట్లనే
హ కిలా లక్క కిలా తొంబై రూపాల్ మ
సరే ఆ మీ తమ్ముడు ఉన్నాడు మీ తమ్ముడున్నడుదుడు మొత్తం కటింగ్ గోరంగా ఏయిపించుడు కదా బిఆర్ కేశిఆర్ అని అంటాను. నిన్న నో మొన్ననో చూ సిన ఏవో మీ తమ్ముడి లెక్కలేడు చూత్తే
అదే ఆ అక్కడ నుంచి వచ్చినట్టే ఉన్నడు నేను కూడా చూసినా
ఇవి ఎవరితను భలే ఉన్నాడని నేను అనుకున్నా సేమ అనుకో పక్కన కూసోని కుక్కొత్తాని పక్కన పనుకో అక్క కుక్క ఆతాండి ఒకటి
ఆ
ఏమ్ వానీ తీరేఉన్నాయి.
ఆ
ఫస్ట్ కు ఆ కుక్కన్ జూస్ హైరాస్ హైరా తమ్ముడు అని చెప్పిన చి
ఆ
మ్ మర్చిపోయి ఆ ఉ సాయ్ సరేగాని ఇసిపెట్టు కాని ఇంకోటి నీతో ముచ్చట చెప్దాం అనుకున్నా
ఆ ఏం ముచ్చట?
మీ తమ్ముడు ఏం చదుతన్ మరి? మీ తమ్ముడికి మీ తమ్ముడికి రిజల్ట్ అంట గా
ఆ రిజల్ట్ వాళ్లు ఫలితాలు
ఆ
ఫలితాలు ఫలితాలు వస్తానేయాల పాకున్నరకు
పదకొండన్నరకా ఆహు ఏమొ మరి భయంగా ఉన్నాడ లేపోతే ఏంజాయ్ మొత్తాం తిరుగుతూనే ఉన్నాడుగ ఏ పట్టి ఉప్పు లేనట్టుందిగా
ఆ అదే
చుత్తన్నాను
ఆ అయ్య యొ సుత్తాను
ఆ ఎం మరి ఏమంటాడి మరి ఏమన్నాడు మరి మీ తమ్ముడు ఇట్లా ఇయల రిజల్ట్
ఇంతసేపు ఆనతోటి మాట్లాడిన
ఆ
ఎట్టున్నది రా నీకు మరి ఎగ్జామ్ రాతివి మారయ్ ఇగ రాసినావ ఆ రిజల్ట్ అని అంటే ఇలా పదకొండున్నరకే నటగా అని అన్నారు.
మరి మనకి భయం అయిదా మొన్న అడుతే రిజల్ట్ రెండు రోజులలో వచ్చే ఉంది భయమయితాందా అని నాతో అన్నాడు మరి ఈ ఏమంటాన్ మరి ఇయాల ఎట్ నిమ్మలంగానే ఉన్నట్టు ఉన్నాడుగా మరి
ఆ నిమ్మల్లంగానే ఉండడు ఇంతసేపు బెండకాయ శారు ఇడే బీరకాయసరేట్ ఏత్తరో చెప్పవా
ఆ అని అంగి ఈ ఈ సారి ఇది వెళ్తే కొంచం సెట్ అయితది వానికి గుడిగా నెక్స్ట్
ఆ ఆ
వానికి వానికి మీ తమ్ముడికి ఏమైంద మరి వెళ్తద అనిపిత్తాం లేపోతే
ఎమ్మో వెళ్తదనే అనిపిత్తాందట మరి కొద్ది అటు ఇటు అంటా అందుకే భయపడతాండు ఆ అందుకే భయపడతాన్
మన్నూరు ఏం చవుతానావ్ నువ ఇంటి పెనా
ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయరు
ఇంటర్ సెకండ్ ఇయర ఇప్పుడు హుహు మరి మం చదువుతాను మరి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది నీకు
మాకు ఇ స్టార్ట్ మాకి స్టార్ట్ అయితే దగ్గర పడ్డది మన పదేనో తారీకు స్టార్ట్
పదిహేను తారీకు స్టార్ట్ అ మాగూడా పద్దెమ్ పద్దెమికి పోత ఇగానీ పద్దెంది ఇరవై పోవాలి ఇగ నిమ్మనంగా కద స్టార్ట్ అయింది చదువుకోవాల
ఆ కళాశాల మాది ఇక్కన్నే ఉరు చెత్తమ్
మీషెలా మంచి అవుతన్నా మరి
ఆ మంచిగనే జవుతాంది
ఎన్నో తరగతి
ఆ
ఇప్పుడు పదోతరగతా
ఆ
చదువుతారు అవుతా మంచిగ చదువుకోమని మరి ఇప్పుడు టెన్త్ అయిపో మంచిగా చిగ పాస్ అయితే
చదువుకో ఈ కాయాల
హవాలా
హ
నువ్వేమన్నా రాద్దాం అని చూత్తాన మరి ఇంటర్ అయిపోయినంక
ఏడా సూడాల అప్పడు వరకు ఎట్టయిద్దో
ఏ నీ గొనీ నీ గోల్ ఏంటిది
నా గోలు అంటే గోల్ ఏం లేదు అని
ఇండియన్ ఆర్మీ
ఇ కాాలను పోలీసు పోలీసు కేత
కాన్స్టేల్ ఎల్తారు
ఆ
ఆహ
ఉ
ఏ హైతే ఉంటాము ఆర్మీలో పోరాలి ఇండియన్ ఆర్మీ
ఏదకు సూడాల భయ దగ్గర వాట్టదిగా సాధ
ఆ మొన్న చాలా మందికి వచ్చినాయి మా దోస్తు కూడాడు వచ్చినయి జాబ్లు ఇండియన్ ఆర్మీ
లే
మరే ఏం చెప్తారు ఇంట్లో అందరు బాగుంది మంచిగా ఉన్నారా
ఆ మంచి రోడు పొద్దుగాల రోజు పోతన్నటు నువ్వు
ఆ ర రోజ బో ఇ పది పది ఐదు క ఐదు పది కిమీటర్ల రోజు పదున సాయంత్రమ అట్లా బండి కొంచెం నడపాలని నడ నప్పాలని నడపాలని కాదు కాని ఇక కండిషన్లు ఉండద్దా ఊకా నడకప్పది ఎట్లుంటది
ఆ
అ న వియాల బండి అట్టి ఇట్టు తిత ఏమంది మీ పనులు ఉంటే పనులు చూసుకొని వస్తా మీ మీ వాడకక్కడు ఒక అతను పింక్ కలర్ ఉంటాడు చూడు కుడు పింక్ కలర్ ఉంటాడు మొత్తం హీరు బ్రౌన్ కలర్ ఉంటది
మెత్తెర్రగా ఉంటది
మొత్తం వేరే దేశాలు పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి ఎప్పుడు ఆదేశాలలో లెక్కుంటాడు మాట ఆతను ఏం దవు తాండూ మరే
నా ఏ ఇప్పు పదో తరగతే
అవు సరి అదేనా ఉహు మ ఆ అది మరి ఎప్పుడు చూసినా సెల్ పట్టుకొని గే గేమ్లు ఆడుతా ఉంటాడు మరి
అతలా
నేను ఇయాల కూడా నా అప్పు చాలటి గేమ్ ఆడుతామ వాళ్ళు పిలిసిన సప్పుడు చేతార అంట పిచ్చు పచ్చనాటు గేమ్ ఆడుతున్న ఇవి ఏమన్నా అంటే కుట్రా కుట్రా అంటాను ఫోన్ లా ఏం కొట్టుడో ఇ ఏమో ఉ పితే ఎట్రా ఓ పోరగాని అక్క చదువుకోకున్నా ఏం కాదు కానీ కనీసం ఆ ఆడకుండా ఉంటే మంచిగా ఉంటారు హస్పిటల్ బల్ చె కుక్క కుక్క కార్తే ఎట్ట పిచోళ్లు అట పిచోళ్లు అరా ఆట ఉ
ఉ
ఈ వాడు అట్లు ఉన్నాడు తమ్ముడు అని తమ్ముడు అని ఏమన్నా చెబదాం అంటే వాడు వినేటట్టే లేడు అంత తయారయిండు
ఆ
అసలు మన చేతుల్లో లేడాడు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సేతులు కూడా ఉంటలేడు అసలు మొత్తం గ తిరుగుడే తిరుగుడు తావుడు తిరుగుడు సా చదువు లేదు ఏం లేదు మళ్ళా మనవులకి కావాలి
ఆ ప్రేమళ ప్రేమలు
స్కూల్ల నుంచి వెల్లీ స్టార్టింగ్ ఏత్తానాడు
ఆ
ఒ డైలాగు ఉంటయి చిన్న కథ కాదురో ఇదని అంటరు చూడు అ వాన్ని జూత్తే మీరు తక్కువ కూడా కావురా నల్లికుట్లో సంథింగ్ అంటరు జూడు
ఆ ఇద నిన్న ఉద్ వద్దురా అని చెప్పిన
మొత్తం స్టైల్ స్టైల్ బట్టలే ఆ కింద మీద పాంటు జినుగుంటాని అన్నా ఆన్నాడేమో మేమువు పడతాంది
ఆ
ఇది అమ్మాయిలు ఏసుకుంటారు జూడు ఇడిదాంకనే ఏసుకుంటారు అట్ల ఒక టీషర్ట్ వేసిండు నే అయితే గే అనుకున్న గాని మరి సడన్గా దగ్గరి పోయి చూసే సరికే వాళ్ళ తమ్ముడు ఎందో గిచ్చేసుకున్నావ అంట ఇయ్యో ఇయ్యో ఫ్యాషన్ అంటాను ఇయ్యో టార్చర్ ఎక్కడ
ఆ
ఓ పది నిమిషాలు క్లాస్ వీకిిన
హా
కాల్ పీకినంక దెబ్బగా డ్రెస్ చేంజ్ చేసుకచ్చుకున్నాడు
ఆ
ఇట్ల ఉంటాం మన అంట సరేలే వేరే కాల్ వత్తాం నేని తర్వాత చెత్త
ఆ సరే